మ్ అవును మీరు బాగున్నార
ఆ బాగున్నాం సిస్టర్ తిన్నారా
ఇంకా లేదు
ఏం సిస్టర్ ఏం పెడతారు హాస్టల్లో ఫుడ్డు
తెలీదు ఉగ్గాని మేబి
మాకైతే ఈరోజు ఊతప్పం చేసి పెడతారు
అవునులే
ఉ బస్ క్యారెట్ కర్రీ చేస్తారు అది కూడా మట్టి మట్ట్టే ఉంటుంది ఆ కర్రీ కూడా
హలా చెప్పచ్చు గదా మీరంతా
ఏ చెప్పాలి వాళ్ళకి నేను చెప్పిన నేను అంటీ ఏ నేను చెప్పిన నైట్ ఆంటకి ఏ ఇది ఎగ్ కర్రీ ఎందుకు తీయగుంది అని అడిగిన అందరు బంచుగుందని మ్మా నువ్వేందమ్మా అట్లా జెప్తున్నావు అనిందాయమ్మ ఆయమ్మకి డిఫరెంట్గా అర్థమది ఇంక అందుకే ఏం మాట్
టమోటాలు ఎక్కువేసింటారు టమోటా అన్న ఆనియన్స్
ఆ ఆనియన్స్ ఎక్కువేస్తారు ఇక్కడ తక్కువర టెమో ఆనియన్స్ పెడతారు ఏందసల్కి చికన్ లో కన్నా కానీ దీంట్లోన్నా కానీన్న కోసి పెడతారు వీళ్ళు మీ కా
ఏంటిది
మీకులానే వేసి పెడతారా ఆనియన్స్ ఎక్కువ అంటున్నా
మా క్యాసాలు ఎగ్ కర్రీ నే చెయరు ఫస్ట్
చికెన్ లో కూడా
ఏమేసి చేస్తారు ఏమో లాస్ట్ కాన్ని వాటర్ వాటర్ ఉంటయి
మాకు వాటరు ఉంటుంది ప్లస్ ఆనియన్స్ ఉంటాయి ఆది చికెన్ కూడా తీయగా ఉంటుంది మా కర్మ కొద్దీ
మన ఇట్ సైడ్ బాగునే ఉంటది లే ఫుడ్
ఏను చిన్న కప్పు బేడతారు సిస్టర్ అదిీ ఆ కప్పు నిండా కూడా రాదు అద ఒక ఫుడ్ కూడా బాగుండదు ఆ బగార్ రైస్ చేసి పెడతారు అది కూడా అసలుకి బాగుండదు ఆ మిల్లీ మేకర్స్ ఉంటాయి కదా
అటు సైడ్ అంతా ఇంగా అంతే ఇంగా
అక ఉడుక్కు ఉడుకునవా స్ పచ్ పచ్
బక్క కావాలి అనుకున్నా వాళ్ళు ఈజీ బక్ క గా అయిపోవచ్చు
ఆ ఈ మధ్య చపాతులు గుళ్ లేవు టిఫెన్ హలో వినపడుస్తుందా చ
బక్కగా అయిపోవచ్చు
ఏమో మధ్య చపాతి సీకు లేవు రోజు రైసే నైట్ పొద్దున క మీకు సిస్టర్ టిఫ్ ఫన్న్స్ ఏం పెడతారు నాకే
నాక దోస, ఇడ్లీ, పొంగలి, ఉగ్గని బజ్జీ
హుమ్
మో చపాతి
అంటే ఉప్మా అంటే నైస్ ఉప్మానా లేదంటే దుబ్బగా ఉంటుంది రవా ఆ ఉప్మానా
ఇంట్లో వేసుకుంటాము అట్లా
మాకైతే మూడు రకాల ఉప్మాలు చేస్తారు ఇక్కడ
అక్కడ అంతా గోధుమ రవ్వలు అవి ఇవి చేస్తారు
ఆ ఒకటి వైట్ కలర్ లో ఉంటుంది ఒకటి నైస్ గా ఉంటుంది ఒకటి లావుగా ఉంటుంది
ఆ
అ కొత్తా కొత్తావరా మళ్ళీ ఏమన్నా నైట్ మిగిలిపోతే అన్నం దాంతా అగ్రెస్ చేసి పడేస్తారు
ఆ
తింటే తినండి ఎట్లన్నా పోనన్నట్టు చేస్తారు ఇక్కడ నాకైతే
అడు అడిగ వళ్ళే కంత
ఆ నైట్తే మొహం పనే చెప్పేసా ఇంటికి నమ ఎంత పన్నం మాటూ తీసుకుంటుంద దాన్ని కూడా
అ
హ
అకా
ఏంటిస్ర్ ఇట్లో వాళ్ళకి కాల్ చేస్తారు ఇస్తార
చేయలేదు నాతో రీఛార్జ్ లేదు నేను చేయలేదు వాాల్యం చేయరు
వైఫై కాలనా చేయచ్చు కదా
ఆ
వైఫై కాలనా చేయొచ్చు కదా అంటీ
చల్ భైపుప
తమ్ముడు చేసినన్న
ఏర్చూడ
ఎగ్జామ్స్ ఎల్ రస నోడు
ఆ
హ అవును ఎప్పుడు వ న్నారు సిస్టర్ మాస్కార్స్ కి
ఈ వీట్లో పోవాలి
అంటే ఈ రోజు త్రీ డేస్ కంప్లీట్డు ఇంకా త్రీ డేసే కదా
ద
ఇ సాటర్డే ఉంటారో లేదో కూడా తెలియదు
ఆ
సాటర్డే వాళ్ళు ఉంటారో లేదో తెలిదు కదా
అవుంటిదయా
సాటర్డే వెళ్ళ కుదరదు వెళ్తే ఈ టూ డేస్ లోనే వెళ్ళాలి అంటున్నా
ఆ
హ
చూసారు కచ
అ
మాస కాాలకి వెల్ నందేల పోవాలాల కొంచా
పంచాయత్ చాలా పెద్దగానే ఉంది
ఆ
హ
వాహ
మమిడి పల్ల సీజన్ ఉంద అయితయిందవ ఇ పుడుకా
అన్ని అన్ని
ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా రేట్ మాత్రం తగ్గడంలే అవీన్నై రూపాయలు అయితే వన్ ఫార్టీ కూడా రావడం లేదు నాలుగైదు కాయలు కూడా
ఆ
హూ మొన్న అడుగితే అయంకుళివ్వలేదు ఉమ్
అవుండే ఇక్కడైతే బానే వస్తున్నాయి నీరబ్ ఒకరకాల వన్ని వస్తున్నయ్
ఇక్కడ రావడం లేదు
ఆ అక్కడంతా హైబ్రిడ్
హాబిడే కానీ ఫ్రూట్స్ చిక్కాడు ఏవున్నా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి
కోయలు ఉన్నప్పుడు
ఊ వెళ్లాలే
ఉ
అమౌంటు నిన్న టూ థౌసండ్ అయిపోయింది
ఆ
కొత్తగా అకౌంట్ చేపించుకున్నానా డబ్బులు అయిపోయినాయి ఇప్పుడు రీచార్జ్ కూడా లేదు మొబైల్లో బ్యాలెన్స్ ఎప్పుడైయిపోతుందో కూడా తెలీదు రీచార్జ్ కూడా లేసిస్ యువర్ బ్యాలెన్స్ ఎప్పుడైపోతుందో కూడా తెలిదు మొబైల్ మళ్లీ తెచ్చుకోవల్ చూడాలి
ఆ
మాకు అక్కడ వైఫై వస్తుంది ఇక్కడ వైఫై వస్తుంది
అవున్లా
చూడాలి ఇంకా ఎస్ టమన్నా కకోడ కదా ఉమ్ ఆ
అవును
మళ్ళా అడగొచ్చు కదా సిస్టర్ అమౌంట్ ఏమని
ఎవర్ని
ఇంట్లో వాళ్ళనే
ఎవరికీ నీకా
ఇంట్లో వల్లకడగొచ్చు కదా రీఛార్జ్ అయిపోయింది అని అంటున్నా
చూడాల్ల
ఉమ్ ఇంకేమీ సిస్టర్ విషయాలు రోజు ఎక్కడికి ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు
ఎక్కడకెల్లల
జస్ట్ చదువుకోవడమేనా
ఆ
ఏమన్న ఆ పిన్నలు వస్తారా రూమ్ కి
ఆ ఆ
ఆఫ్ట్నూన్ లోనే ఏమైన్నా రూమ్కోస్తారా అంటీ
ఆ వొస్స నాస్ హలో
ఆ చెప్పండి సిస్టర్ వినపడిస్తుంది ఈరోజు అట్టట్ట ఫ్రీగుండది మీకి
ఆ
అంటే ఈ రోజు మీరు ఫుల్ బిజీగా ఉంటారు కదా చదువుకోవడంలో తన్నా
ఆ ఆ అవును ఈరోజు
ఆ ఏదానికనా అప్లై చేసుకున్నారా
ఆ చేసున్న
ఓ ఏమన్నా నోట్బుక్స్ కావాలంటే నాకు చెప్పండి నేను ఏమన్నా అడ్జస్ట్ చేస్తా
ఉమ్ సారు సరు అని
హుమ్
ఏమో చూడాలి ఆ రోజు
హు నేను మా ఫ్రెండ్స్ నడుగుతా
ఆ
నేను మా ఫ్రెండ్స్ నడుగుతా సిస్టర్ అంటి మీకు కొంచెం హెల్ప్ చేస్తాం అంటున్నాం
ఉమ్ సరే సరే
ఎండలు బాగున్నాయ అక్కడ
ఆ అవును
మాకీ సేమ్ అలానే ఉన్నాయి ఇక్కడ బయటక వచ్చేగూడ కావడంలా
ఆ
ఇప్పుడుే ఎండ చానా ఐ హెవీగా ఉంది ఎయిట్ టు సెవెన్ కె
అవునులే
వర్షం ఏమన్నా పడుతున్నా సిస్టర్ అక్
ఇంకా లేదు
పవర్ అయితే బానే పోతాంది
ఉ పోఓ ఏడ
ఇక్కడ హీట్ ఎక్కువ ఉంది సిస్టర్ మాకైతే మీకు అలానే ఉందా
ఆ
హీట్ హీట్ వేడి
అవును మాక్కూడా
చాలానే ఉంటుంది లేండి బ్రష్ చేస్తారా
ఇంకా లేదు కాలి లేదు ఇక్కడ
ఆహా అంటే డైరెక్ట్ స్నానం చేసి వెళ్ళిపోతారు
ఆ
ఆ ఓకే ఓకే